ఆ హలో
మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి
నాకు ఇష్టమైనప్పుుడ్ మక్క గ్యారలి
మాక్క గారలు ఎలా తయారు చేయాలన్నాకు చెప్పారా
బస్ మాక్కలు
చెప్పండి హలో వినిపిస్తుంద
ఆ వినిపిస్తుందండి నాకు తినొచ్చగాని చేయనికి రాదు
బస్ మాక్కకియారాలని
అర్ధం కాల మీ వాయిస్ టక్ అయితుంది నాకు
మక్కలు తీసు కొని వాటిని అన్నీ ఒలిచి కారం ఉప్పు ఇంకా
ఇంకా పచ్చిమిర్చన ఉల్లిపాయలి ఏమేమి ఎత్తరు కదా
అంచి అ
హలో
ఆన్నీ మిక్స
బ
ంటి దర్శన్ కో అలా మీకు అసలు వంట చేయడం వచ్చా
ఆ
మీకు అసల్లు వంట చేయడం వచ్చా
ఎందుక అన్న ఎంతగానా నాకు రాదు
అవి పట్టుకుని మిక్సీలో గ్రైండ్ చేసాక దాన్ని గ్యారెలాగా చేసుకొని ఆయిల్లో కాల్చుకుంటే మనకి ఇష్టమైన మక్క గ్యారెలు తయారవుతాయి
హలో
మీ తష్టా మైననా ప్లేస్ ఏంటి మీకు ఇష్టమైన ప్లేస్ మీరు రీసెంట్గా సందర్శించిన స్థలం మీరు
ఇస్కన్ టెంపుల్
దాని గురించి చెప్తారా మీక ఎందుకు ఇష్టం
కృష్ణు రంే నాకు చాలా ఇష్టం అలాగే మా అక్క కూడా చాలా ఇష్టం కాబట్టి నా చాలా ఇష్టం అందుకే పోయినా ఇంట్రెస్ట్ ఉంది
స్కాన్ టెంపుల్ యొక్క ఫుల్ ఫామ్ దాని డీటెయిల్స్
వద్ద్ద
ఇస్కాన్ అంటే ఫుల్ ఫమ్ ఉంటుంది కదా అన్ని
తెలియదు కానీ పోయినా
ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ దానికి ఫోన్డార్ శీలా ప్రభు బాజీ సో అందుకే ఇస్ కాన్ కాన్షియస్ బిజనెస్ కోసం వెళ్తారు
మీకు ఇష్టమా కృష్ణుడు అంటే
అవునండి కృష్ణుడు ఎవరికైనా ఎందుకు ఇష్టం ఉండదు
ఆ అందుకే నాంతా అంతా బాగా తెలుసుకున్నారు అంత
అవును కృష్ణుడు చేసిన చిన్నప్పటి నుంచి లీలలు అంటే ఎవరికైనా ఎందుకు నచ్చదు
బాాల ఉంటాయి
మీకు తెలిసినాకళీ ఇలా చెప్పండి మీ ఫేవరెట్ కృష్ణుడిది
వెన్న విింటాడు దొంగతనం వాళ్ళ మమ్మీ వాళ్ళకి రాధకి తెలివకుండా
మీకు అది ఇష్టమా అలానే కృష్ణుడు ఆ మ పట్టి తిన్నప్పుడు వేసుూదామ్మా అంత నోరు చూపెట్ట అంటే అందులో వాళ్ళు మొత్తం కనిపిస్తుంది
ఆ అవును
ఆలీలా ైక్ ఆాలయుడు సర్ప
ఇంకా బల రామ్ తోట ఇతే బల్ బల కామెడీ ఉంటుది ప్రతి దాంట్లో బలరాం ఇరికిస్తాడు
ఆ ఇంకా అట్లా చెప్పుకుంటూ పోతే చాలా లీలలు ఉంటాయి శ్రీకృష్ణుడు వి
ఆ అవును అసలు అయిపోవు మాటలు రా అ చెప్ప కృష
అవునండి ఇంకా విజిటింగ్ టూరిస్ట్ ప్లేసెస్ ఎక్కడికనా వెళ్ళారా మీరు
వెళ్ళాం భద్రకాళి టెంపుల్, థౌసండ్ పిల్లర్స్ల్ అంటే చిన్న చిన్న వాటికే వెళ్ళిన పెద్ద పెద్ద హవాల ఇంకా
అక్కడ అక్కడ ఎంత పీస్ఫుల్ ఉంటది, ఎట్లాంటది ప్లేస్ మీకు ఎంత నచ్చింది, ఇంకా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అని అనుకుంటున్నారా.
అద్దం కాలే స్టక్ అయితాంది వాయిస్
మీకు ఆ ప్లేస్ చాలా నచ్చి ఉంటుంది కదండి, మళ్ళీ మళ్ళీ వెళ్ళాలని అనుకుంటున్నారా
ఏ ప్లేస్
భద్రకళి అయినా థౌజండ్ పిల్లర్ టెంపుల్ అయినా మీకు అక్కడ ఎంత పీస్ ఫుల్ గా అనిపించింది
అక్కడ ఏం అక్కడ ఏం తెలి అంటే అక్కడ అంతా అనిపియలే గాని, రామప్ప, లక్నవరం, అక్కడ మళ్ళీ మళ్ళీ పోవాలనిపించింది, అక్కడ ఇంకా కొద్దిసేపు అక్కడ టైమ్ స్పెండ్ చేయాలనిపించి.
నైస్ అండి మీరు ఎన్నిసార్లు వెళ్ళరూ
ఒక్కటే సారి పోయిన అది కూడా కాలేజ్ నుంచి తీసుకెళ్లారు
మీ నన్న ఏమన్నా అడగాల అనుకుంటున్నారా
మ్ మీర్ ఏం చదువుకుంటున్నారు
అట్లాంటి డీటెయిల్స్ చెప్పొద్దండి అ మీకు తెలిసిన విషయాలు ఏమైనా టూరిస్ట్ ప్లేసెస్ ఇట్లాంటివి ఏమైనా డౌట్స్ ఉన్నా వేరే ఏదైనా టాపిక్ గురించి అడగండి
కృష్ణుని గురించే చెప్పండి అంటే మీకు తెలిసిన నాకు తెలివని మీకు తెలిసినాయి ఇంకా ఎక్కువ వినాలనుకు కుడాన్న కృష్ణను గురించి
కృష్ణరెడ్డి బోటీస్ చాలా ఎక్కువగా చూస్తూనే ఉంటాం మనం వాళ్ళు తులసిమాల వేసుకొని ఉంటారు అట్లాండి వాళ్ళు అసలు ఈం నాన్ వెజ్ తినరు వాళ్ళు ఎగ్స్ కూడా తీసుకోరు మంచి మంచిగా ఓన్లీ వెజిటేరియన్ లాగా ఫాలో అవుతారు
మీరు కూడా వెజిట దరి నేనా
న లేదండి కాదు
ఆ ఓకే
ఉ అండ్ వాళ్ళు అందరుూ మంచి కోసం కోరుకుంటారు అండ్ సేవ చేయడం మాత్రమే వాళ్ళకి లక్ష్యం ఎంత మందికి సేవ చేసి అంతా కృష్ణుడు హ్యాపీగా ఫీల్ అవుతారుని నమ్మకం ముక్కంలో ఉంటారు మనం ఎక్కడ చూసినా వాళ్ళు ఎప్పుడుూ నవ్వుతూనే ఉండడానికి కారణం అన్ని కోపాలని కష్టాలని అన్ని వదిలేసి కృష్ కృష్ణుడు ఈ ధ్యాసలోనే ఉంటారు అందుకే వాళ్ళు అంత హ్యాపీ మనం కూడా అసలున్నా ఉంటాయి అసలు మన మ ఇప్పుడు బిర్యానే ఉంటంటాం పోయి వరాదు హలో హలో ఇంకా మనం చూడ ఎగనా కృష్ణుడి ప్లేసెస్ చాలా ఉంటాయి ఇంకా బృందావన అయితే చాలా మంది దిగి ఇట్స్ ఆ డ్రీమ్ ప్లేస్ అన్నట్టు న్నవనికి లైఫ్ లో ఒక్కసార అనా హోలీ హోలీ వెళ్ళాలి వెళ్ళలేదు వెళ్ళాలి అదే నా డ్రీమ్ ప్లేస్ ప్రస్తుతానికి ఇంకా మీక ఏంటి అట్లే డ్రీమ్ ప్లేస్
ఉ ఇప్పటి వరకైతేవనుకోలని
అంటే మీకు ఈ ప్లేస్కిి వెళ్ళాలి అని అంటారు కదా అట్లా హైదరాబాద్
హైదరాబాద్కి కూడ ఇంక ఒక్కసారి కూడా పోలే
అవునా ఇంకా చెప్ ప్పండి ఫతనేనా అమా
ఇంకా మీరే చెప్పాలి
మీకు ఫేవరెట్ ఫుడ్ ఐటం ఏంటి?
ఫేవరెట్
ఫుడ్ ఐటం మిరు ఇష్టంగ తినేది
ఐస్ క్రీమ్
ఐస్ క్రీమా
ఓకే సో మీకు ఐస్ క్రీమ్ చాలా ఇష్టం ఇప్పుడు ఇంకా సమ్మర్ కాబట్టి డైలీ దీ నాలనే ఉండిద్దేమో
చాలా కనిపాయసులు మాకు నువు నేను అటుకుని
అవునాండి ఇంకా చెప్ప
వి ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఏంటిది